హలో ఏంటండి నాది కాదండి ప్రాబ్లమ్ నాకు ఫైవ్ జీ పడుతుంది నేను వైఫ్ కూడా కనెక్ట్ చేయ్యనా మరి తిటడుతున్నారనేే నా మొబైల్ డేటానే పెట్టాను
ఉ
ఎందుకు పోయింద మరి
ఆహా ఊ
ఏం జేస్తనారండి
ఊ ఏమ్ లేదులేండి కాలియే
నెట్ల పోయింది కాలు ఆరు నిమిషాలకే అయ్యో
సర్లే ఏంగాద్లే కాణి నాకు పడిందిగా అక్కడ
ఆ
ఆ ఆ
మళ్ళీ వచ్చానండి అసలా నాకు భలే అనిపించింది ఎంతా ఆనం లేష్ నిలబడు చూడగానే
మ్మ్ మంచిదేగా ఇప్పుడు ఈ రెండు ఇయ్యే మాట్లాడేది మిగతా నేను మాట్లాడ్నిక అంతే నాకు సం నాకు సంమ్మ్ర్ నేన్ ఒస్ తను మాట్లాడు
ఆ సరే నేను అడిగినప్పుడు ఓ టీ పి చెప్పు చాలు నువ్వు
సరే
ఆ మీ అన్నయ కూడా కొంచం
అయి అవ్వవు సావు ఎందుకు చెప్
నేన్ కష్టపడతా నీకెందుకు నేన్ నీలా బద్దకస్తురాల్ని కాదు నా దగ్గర ఛాన్స్ ఉన్నంత తవరకు నేను ప్రయత్నిస్తాను
ఏ
నా చేతిలో ఉన్నంత వరకు నీలాగ ఊరికే చేతులు దూల్పేస్క్ కున్న రకాన్ని కాదు నేను
మ్మ్ సరే మంచిదేగా అయితే అప్పుడు మ్మ్
ఆ రేపూ అళ్ళ ఇంటికెళ్ళి గుర్తేచుకుందాం సరేనా మ్మ్ మధ్యాహ్నం నా మధ్యాహ్నం బాక్స్ తిన్నాక చప్ తను అప్పుడు రాని నా దగ్గరికి వన్ ట్వంటీ ఏమన్ కట్టిసే
బయట అయితే నా వొడిచ్ తప్పే ఇంకెందుకు
సరే పరా పైక్కదా
అ అ
మీరు ఆరో తారీక్ సాయంత్రం ఎళ్ళొచ్చు కదా చక్కగా ఐదో తారీఖు మద్ అదైపోయిది ఆరో తారీఖు మనం తిరుగుదాం ప్రశాంతంగా ఒక రోజు అడగచ్చ్ కదా సండే సాయంత్రం వస్తాఅని ఉ
అదే చెప్పేసాం ముందె ప బరాబర అంతే
హా
నేను ఆరో తారీకు పైన సాయంత్రం ట్రైన్ బుక్ చేసిన్నా మళ్ళ ఐదో తారీఖ జాయినింగ్ అని ఇప్పుడు ఆరో తారీఖు జాయినింగ్ నాకు ఊ అదే నేను అంటుందేమంటే ఇప్పుడు చెప్పేసే వాడికి చూసి అడుగు చూసి ఏమం అడుగుతావంటే సర్ఇట్ల హ్యాక్ తాను ఎప్పుడు సార్ అని అడుగు ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ అంటాడు ట్వెంట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సాల ఆప్ ఆఫిస్ టైమింగ్సాఅని అడుగు ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండాల్సిందే అంటడు ఉండాల్సిందే అన్నాడనుకో వెంటనే చెప్పేసే సార్ మా ఇంట్లో ఇట్లా ఒప్పుకోరు సార్ అసలమ్మా నేను ఇప్పుడు రాకే ఎప్పుడు ఉండలేదు మా ఇంట్లో అసలోప్పుకోరు మేము ముస్లిమ్స్ మా ఇంట్లో ఒప్పుకోరు ఇంకా నేను ఇంకా ఆగిపోతాను సార్ నాకి అవర్స్ సో ఈ మూడు రోజులు నేనువర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను ఇంక నేను
ఆ
ఆ ఆ ఇంకా నాకు సర్టిఫికేట్ ఒకటే అయిపోతే అదే మీరు ఎప్పుడైతే ఇస్తారో సర్టిఫికేట్స్ అందరి కి అది ఆ రోజు నాకు చెప్పండి నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను. అంతే ఇంకా మాట్లాడేసేయ్ ట్యూస్డే తోనే ఇం గా
ఆ అంతే మాట్లాడతా ఎందుకు మాట్లాడును అది ఏంది అట్లా అంటావు.
చూస్తాగా నువ్వు మాట్లాడతావో లేదో
ఎందుకు మాట్లాడను అడకున్న ఎట్లా అడుగుతాను.
ఊ అంటే ఇంకెందుకు చక్కగా ఇప్పుడు థర్డు తిరుగు థర్డు ఫోర్త్ త్ హ్యాపీగుండు
హ్మ్ అదే లే
కమ్మ తెనాలిగా నేను వస్తా కలిసే వెళ్ళొచ్చు
నువ్వెందుకొస్తవ్ ఆహా ఒకే హ్మ్
నీ ముందే వస్ వ‌స్తాను దుర్గ తర్వాత వస్తాడు ఏముంది దాంట్లో ల హ్మ్
బట్లే కొనుక్కోని సర్దుకో మరి మూడు రోజులేగా ఉంది
కొనుక్కుందాం
హ్మ్
హ్మ్
సూట్ కేేస్లు ఉన్నాయా మీ ఇంట్లో ట్రాలీలు
తెచ్చాడు ఒకటి హైదరాబాద్ మా అన్నాయ్ గణేష్ ఇచ్చాడు ఇన్ని రోజులు వాడుకొని
ఊహూ స ఊహూ
హ్మ్ అది మేటరు
అదే లేండి
ఓ చక్కగ బండి కూడా తీసుకెళ్ళి పోతే పోయిద్దేమో అనిపిస్తుంది.
అ
ఎందు ఎందుకు లే అంటారా
వినలేదండి మళ్ళీ చెప్పండి
బైక్ గూడ తీసుకెళ్ళిపోతే పోయిద్దేమో అన్ పిస్తు మాకు ఎందుకులే అంటారా
ఒక నెల చూడండి కావాలంటే తీసుకెళ్ళిపోండి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏపించుకుంటే సరిపోయిద్ది. ట్రాన్స్పోర్ట్ అది ఎట్లాగ ఏపిచ్చేది ఆ
మ్మ్
లేపో తెచ్ మా ఇంట్లో పెట్టండి నేను వాడుకుంటా
మ్మ్ సరే అండి వాడుకో
ఆ
ను నువ్ చెప్ప మీ తమ్ముడినీ ఎక్కువ వాడతారు ఏమ్ కాదా అండి గొల్ల చేేయడానికి
ఆహా లేద్ లేదులే
నువ్ అర్కు నా ప్పర్ళ నాకు పక్కనంలో రాస మండి
ఆహా
ఒళ్ళు చెరా చెరా అనిది నోకు
తు నన్ను ఫస్ట్ చీర కట్టుకుంటన్న ఫస్ట్ లోమ్మని అడుతా ఆంటి కం కట్టండి అంటి అ ఇంటికళ్ళ కట్టించుకుందాం పొద్దున్న
ఈ వినోద్ అస్సలు సావ్ కొడుతున్నా నన్ను రోజు పోన్ చేసి మరి
ఏంకత్త మాకు వదిలి పడేసయి
ఆ అందుకే ఎత్తట్లా నేను ఆడు పోన్ నిన్న చెప్ చెప్పానిన్న నా పరిస్థితి చెప్పా వాడికరే వి సార్ ఫోన్ చేస్తే ఇంక నే ఫోన్ లో కూడా ఆహా ఇ ఇంక నేను అది కూడా చెప్పలే కానీ వాడికి ఏం చెప్పాను అనుకుంటున్నా నిన్న పొద్దున ఫోన్ చేసాడు మాట్లాడా వాడితో ఏం మాట్లాడా చెప్పేసా వాడి నిమోహం మీదే అరే నా కాడే ఇప్పుడు కట్టే పరిస్థితిలో నేను లేను రా వినోదు ఆ నేన అయితే వన్ మంత్ ఆగు న శాలరీ పడితే అప్ ఇచ్చేస్తా అని చెప్పా ఆ ఇతులేదు లేదుడాానకా ఆహా ఊరక్ అడిప్పలే ఆ న స వన్ మంత్ తర్వాత నా శాలరీ పడిద్లే అప్పుడు చూ అప్పుడు ఇస్తాలే అని చెప్ప ఎందుకు సావ్ న్నాడని అయితే లేదు నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ కి ఇస్తా అన్నావు గా అందుకే నేను నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం వాడేసుకున్నాను పోగొట్టాను ఇప్పుడు నాకు కట్టడానికి డబ్బులు లేవు. నాక్ నన్ను సావ గొడుతున్నాడు ఇప్పుడు కావాలని మ్మ్ అది అసలా మ్యాచ్ ఎక్కడేసావురా అంటే అసలు పోయిద్ది తెలుసా మ్యాచ్ ఏదిరా ఏసి ది చూపి అంటే పోయిద్ది తెలుసా అసలే చాటింగ్ ఎగిరిపోయింది మొత్తం ఎదురు తిరగొచ్చు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఏం పీకలేడు కురాడు
ఆ
హ్మ్
చాటంతా ఏమైంది
వాడే ట్వంటీ ఫోర్ అవర్స్ చెపరింగ్ పెట్టుకున్నాడు.
ఆహా లేపోతే మీకు క్లోజ్ ఎవరు అక్క్ డా అంటే మీ ఇద్దరు క్లోజేనా
అందరికి అందరు క్లోజేలే చెప్పు
చెప్పు నువ్వే అరే నేను కట్టే పొజిషన్ లో లేను రా నీకర్దం కాట్లేదా రూపాయి బిళ్లలేదు నాదగ్ ఇక్కడ నేను ఎక్కడ నుంచి కట్టను నాకే అప్పులు అయినరా బాబు ఆ బండి ఈ ఎం ఐ కాకా నా అప్పులు ఏం చేయమంటావేంటి ఇంక నేను కట్టను ఇంక ఫోన్ చేయమాక అని పెట్టేసెయ్.
హ్మ్ ఎందుకు కొడతాడు కొడితే వాడినే వాడిని తిరిగి కొడతాం ఎందుకు కొట్టం ఏంది అసలు మ్యాచ్ చేసింది చూపి అంటాం ఫస్ట్ ఏది చూపి రా అంటా
ఉంట
తీసుకోని అసలు వచ్చి తీయలేదు కాబట్టి తీయలేదులే స్క్రీన్ షాట్ హ్మ్
కొట్టాల్సినంతవరకు కొట్టానుగా ఇంక నేను నా వల్ల కాదని చెప్పేసేయ్.
మ్మ్ స కొట్నింక నా వళ్ళ కాద అయ
ఆ
మ్మ్
అని చెప్పేసి ఇది అట్లచ్చేసి ఏంది మరి ఏ మనుషులు ఆ విధంగా కష్టపడుతుంటే అర్థం కావట్లేదంది ఆ మాత్రం
నెట్ న ఆహా అప్పడికి మా ఫ్రెండ్స్ ఏమ ఏపిచ్చారు ఇల్లు నేనేం మ్మ్ చెల్ అయిద్దెమో చెల్ అయిద్దెమో చెప్పేసా
అవి ముప్పై వేలు అయిక వచ్చింది
క అందుకి చెల్లయి దమని వాడు వేసాడు అ వినోద్ గాడు అది చెల్లవళ వోచ్చా ఆవళ్ళ నాకు పడింది పిడి
ఆ
అసల ఏన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడో చూడు వస్ స బ్లాక్లై చేస్తా ఇంక్ బ్లాక్ ఇతా నమరంకా
లేపోతే ఎత్తి చెప్పు
నేను చెప్పను ఇంక అయిపోయింది చెప్పా నిన్న మొత్తం నిన్న పొద్దునే చెప్పేసా మొత్తం నేను వాడికి ఇంక లేద్ లేద్ చెప్పా మీకు మాట్లే ఇచ్చానుంత పో ఆ కావాలని ఫోన్ ఎత్తట్లేదు అంటాడు అద అంటే అది ఎందుకు ఇంకా ఆ శాప ఇంక నేను వెళ్ళినను ఇంక అయిపోయింది ఇంకా
ఆ
ఉన్ మరి
అ బ్లాక్ లో పడే ఇంకా అయితే ప పయి
వాడవ నీకు మెసేజ్లు గని ఎమన్ పెట్టాడ అనుకో వాడినే అడుకో న న చెప్పు తీసుకోన్ కొడ్
మ్మ్ నే అసలు రిప్లై ఇయ్యానులే నేన్ అసలు ఓపెనే చేయయను చాట్ల ఎవరివి
వాళ్ళు ఇచ్చినా ఏకమైైన నార్మల్ చెప్తున్నా
సరేనా మ్మ్
నార్మల్ చెప్తున్నా
అవేలే నాదాక రాారులే అంత సినిమా లేదు
ఓ
ఆ
అ మఊళ్ పరతాని ఏ ఉన్నా అది
ఇదైపో బ్లాక్ లో పెట్టటు
ఉ
ఆ
అ అ
అ
అ
ఆ
ఉ హ
ఇంకేం సంగట్లు
చెప్ప
ఉ అది సెర్మనీ ఉందంటగా అయిపోయాాల ఓపెన్ సెర్మనీ అదు
చెచ్చ
ఆహ
మ్యాచ్ స్టార్ట్ అయిప్పటిక లేట్ అయితే
ఆహో ఇది రెండోదే కదా
ఏంటండది
మూడదా కాలు
బ
ఆ ఇంకా రెండు ఉన్నాయి అది కాక
అనుకుంట టైం అతు చూ
నువ్ అయిపోయింది సరే ఉంటా బాయండి
అ
ఉంటా బాయ్
ఉ బాయ్
అ